హలో.
హలో
ఆ అషూ.
రాసుకుంటున్నావ అమ్మి
అ
ఫింక్షన్ జేబిచుకోల్లా.
ఏం జేపిచ్చుకోవాలి.?
ఫింక్షన్ జేపిచు. కోల్లమే ఆన్టి.
నీకు
నాకీ చేపిచ్చుకోన్నారు వేరే వొళ్ళు.
ఆ.
చెపిచ్చుకోల్ల అంటాన్న.
చెపిచ్చుకో మేలే కదా. !
చెపిచుకోల్న వద్ద్ దా అన్పిచిం.
ఎంతొస్తుందంటా.? !
ఏమో వికలాంగుల్ తరపునా అరవేలెవన్న ఇవ.
మేలే కద అశోక్ చేచ్కుంట
ఆ
హ్మ్మ్
శనివారం పోయి అప్లై చేస్తా ముప్పై తేదీన అంటా లాస్ట్ మా ఊర్లో కుళ్ళు ఎక్కువ
వా ఏమన్నా చేసుకునేద నువ్వు చేయించు కొన్నికే మేల్ కదా నా కష్టం తెలుసు కదా
ఆ
ఓ
ఏ మరి తింటి వా
ఎంత వస్తుందంట
ఆరు వేలు ఏమన్నా రావచ్చు
మెలే కద
ఆ
మళ్ళీ నీకెప్పుడు అది మేలయ్యేది అంతవరకు ఇంట్లో ఎవరు చూస్తారు
హ్మ్మ్ అదే మా ఊర్ ఫిల్డ్ ఆఫీస్ర్చ్చప్ప చేపించుకోరా పొయ్యి అని
స
ఆవిడే నిద్రోత్తన్న ఇక పనికునే రేపు శనివారం పోతాలే
హ్మ్మ్ తొందరగా చేపిస్తుకుంట అంటే మేల్ మేలే కదా ను లేట్ చేస్తా అంటే వాళ్ళు కూడా అట్లే లేట్ చేస్తారు
ఆ
మీ అమ్మ ఏం పని కి పోయింది
మాయమ్మ ఇంట్లోనే పనికి ఒకటో తేదీ నుండి పోతుందంట గాని
ఉమ్
హ్మ్మ్ అమ్మ వాళ్ళ ఊరుకి రమ్మన్నాటే రాలేదంట మీరు నిన్న ఈ రోజు
శ్రీరామనవమి కినా
కాదు గాడి పూజ చెపిచ్చే కి
ఏల పిలిచేది ఆదివారం నుంచి నాకు ఎగ్జామ్లు ఉన్నాయి ఆ పాప పోవచ్చు నేనా అయ్యలేదు కదా
ఆ
హ్మ్మ్ ఫోటో చూసావా అది
ఏంది బండా
హ్మ్మ్
సెండ్ చేయమను చూత్తా
నార్మల్ గానే వాళ్ళు బ్లాక్ కలర్ కొన్నారు బాగుండేది కొనకుండా
బ్లాక్ కొన్నారా
ఉహు బాగుంది మోహన్ కి సెట్ అవుతుంది వాడికి సెట్ అవుతు తుంది లే అది
ఆ
నువ్వు యా భైకు రా కొన్నది
హజి
ఏ కలరు నే మా ఏ కలర్ రు
ఆదా ఆరెంజ్ వైట్
ఇది గ్రీను బ్లాక్
రెండు చూస్తా
ఇంటోపుుర్లోనా తీసుకోండది ఇదే
గొరన్ లేలో ఏమో తెలియదు గోరెంట్లలో అనుకుంటా
గోరంట్ల టచ్వరు గోరంట్లలోనా
ఏమో తెలియదురా
ఆ ఆ గోరంట్ల లోనే ఎంత కట్టినారంట
అహ నేను ఆడగునకూడా ఆడగలే అస్సులు ఏ కట్టే కేమోకట్ట న్నారు ఇంకా మిగతా అది వచ్చేసి మోహన్ కొన్ని రోజులు కంపెనీకి వెళ్తారు కదా ఒక సిక్స్ మంత్స్ అట్లా వచ్చేదాంతా కట్టేస్తాడు ఈ యం. ఐ గన
ఆహా అట్లయితే ఇంకా పోతానాడఇంకా జాయిన్ అయ్యిండ్లే దా
ఇం వాళ్ళ ఫ్రెండ్లు ఎవరో పోతున్నారంట వాళ్ళతో పాటు పోతారు
ఇంకా కంపెనీకి జాయిన్ అయినాడలేద ఇంకా వాడు
లేదు
అవునా
ఏమి తిన్నా ఈరోజ ఏం ఎగ్జామ్ అంటా
నేన మధ్యాహ్నం మొత్తం ఆ
టెన్త్ వరకు ఏమి ఎగ్జామ్ ము
హలో
హలో
టెన్న్త్ క్యా
ఉ
టెన్న్త్కి ఇంగా సైన్స్ ఉండల్లా మొన్నాడు, ఇరవై ఎనిమిదొ తేదీ.
ఉ రేపు హాలిడే కదా మాకు కూడా రేపు హాలిడే
ఆ ఈ రోజు జు రేపు కూడా హాళ్డేవాళ్ళకి
మా
లవ్ ఇరవై ఎనిమిది, ఇంకా ముప్పై, మల్ల రెండో తేదీ అంటుంది. ఇంకా మూడున్నాయ
ఉ
ఇంటర్వి ఇంగ్లీష్ ఏమో
ఉ
అది రెండొ తేదీ వేసినారు, ఇంగ ముప్ ముప్పయో తేదీ ఆ
హింది అనుకుంటా పోస్ట్పోన్ అయిండెది, మా ఊరు పిల్లొడు పోయి యానకోచినాడు.
ఆ ఆ హిందీ నే మాయీమ్మ జెడ్ మాయీమ్మేసిండేది అదే. ఇంకేం నేనుడరా పండక్కి
ఏ ఎగ్జామ్లు ఉన్నాయి రా అందుకే ఇంటికూడాపో ఎగ్జామ్ లున్నాయి. బా బాగా చేస్తారా, మీరి ఈ పండుగ.
ఆ
పండగ బాచేస్తారా
ఉండుమే నీలా కాల్ చేసింది
లే రిఫ్ చెయకు ఆది పోతుంది
లేదులే లేదులే యడ చైలా
హు
ఇంకేమె నేనా కూర్చోనున్నా నిద్దర పోయింటి ఎవరు
మీ ఊరు పాపే
ఊర్లో మాట్లాడేది కాదు అబ్బాయ్ హలో
ఏం చేసింది మీ అమ్మ వంట ఈ రోజు
పప్పు ముద్ద
నేను రేపు గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటాన్నా
రేపా
ఉ
చెయ్ పార్సల్ వెట్టూ ట్రైన్ కి
ఏరోప్లేన్ లో పెడతా
ఉ ఏరొప్లేన్ లో పెడతావా హ
నీలా ఎన్ ఎన్నైనాయంట నీలా వి
చూడీ నా కాళ్ కట్ చేసినవంటాంది
ఉ
ఓ ఇంకేమ్ నమొ
నీలా క్ ఫోన్ చేస్తే మాట్లాన్నే మాట్లాడతాది కాని నిమిషానికి కొగసారి ఇంకేమ్ ఇంకేమ్ అంటుద్ది
ఆ
ఉమ్ నార్మల్ కాల్లో అయితే మాట్లు జొప్తా ఉంటుంది
ఆ కాద్ దీనిలో ఫోన్ జేత్తే మాట్లాడితేనేనా మాట్లాడకుంటే
నీకి మనీ వాళ్ళు అవన్నీ విని మళ్ళీ నీకు మనీ వేసేది ఇది ఏమంటే ఆ ఏ ఐ వు ఏఐ ఉంటుంది కదా దానికి మనము మాట్లాడేది చూసి అది ఇది అది కూడా మనలాగా తెలుగుని ఇంప్రూవ్ చేసుకునే దానికి ఇది పెట్టిన్నేది
పొద్దున మావొ పన్నెండు గంట్లవ్వుడు చేస్
మా
ముందు సారి ఏమైందంటే రెఫర్ చేసినా కూడా ఒకొక్క ఒక నెంబర్ కి అట్లా డబ్బులొచ్చింది ఈ సారి వొస్తుందొ రాద్ రాదనే పెట్నారు వస్తే వస్తుంది నువ్వు అట్లా రెఫర్ చెయ్యి వస్తుందేమో నాక్ తెలిదు అవ్ వొత్తుందో లేదొ
ఆ
ఆ
ఇంకేం ఇమ్ము
చొప్ప చొప్
రాసుకుంటన్నవా
ఆ ఇవే ఎన్ని పెట్నారో మాకు రికార్డులు అసైన్మెంట్లు రోజు ఇదే సరిపోతాంది నాకి
ఉ ఎందుకు రాసేది
కరెక్షన్ చేస్తారు మార్కులెస్ ఆ
ఆహా
పది నిమిషాలు అయితే కట్ చేయా
ఆ
పది నిమిషాలు అయితే కట్ చేసేయ్
సరే ఈ నెంబర్ ఎవర్ది
రే నేను నీకు నేను ఏం చెప్పాను రరే
ఒకే ఒకే
కాల్ కట్ చే నీ నెంబర్ చెప్దు నేను నార్మల్ కాల్ చేస్త
సరే అహ